ఎలా ఉన్నారండి
మీరేలా ఉన్నారండి
మేం బాగానే ఉన్నాండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మీరు పండగ ఎలా చేసుకున్నారు
మేం బాగానే జరుపుకున్నామండి ఏం చేస్తున్నారు మీ పిల్లలు అందరు బాగున్నారా
ఆ ఏంటండి
మీ పిల్లలు అందరు బాగున్నారా
మా పిల్లలందరు బాగున్నారు అందరు బాగున్నారు మీ పిల్లలు
ఆ బాగానే ఉన్నారండి ఒక అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు ఇవాళ ఏం వండల ఇంకా టిఫిన్ చేసాం
పనయిపోయింద ఇంట్లో
ఏం చేస్తున్నారు ఇంకా ఇంట్లోయి పని అయిపోయిందా
అయిపోయింది అయిపోయింది వంట చేయాలి ఇంకా చేయలేదు
ఏం వండుతున్నారు
ఇవాళ మటన్ మటన్ కర్రి ఇంట్లో చుట్టాలు వచ్చారు మటన్ కర్రీ వండుదామని ప్రిపరేషన్ చేసుకుంటున్నాం
మీ బాబాయ్ వాళ్ళది అందరు బాగున్నారా
అందరు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు మీ పిల్లలు మీ పిల్లలు ఎంతమంది మీకు
బోల్న్న త హలో
హలో
మా పిల్లలు ఆడుకుం ఒక అబ్బాయి పనుకున్నాడు ఒక అబ్బాయి ఊర్కే ఊర్లో ఉన్నాడు
ఉ
ఏం చేసారు టిఫిన్ చేసారా
ఆ చేసామండి మీరు చేసారా టిఫిన్
ఆ చేసాం ఆ ఆ అట్లు
హ్మ్ దోసా
హా ఇంకేంటి విషయాలు నిన్న ఎలా జరుపుకున్నారు పండగ నిన్న కా మొన్న
ఆ వెళ్ళాంగా మీర్ ఇక్కడికి వెళ్ళలేదా
లేదు యల్ల మా అమ్మకి బాగోలా
ఆహా అ
ఏం చేస్తున్నారు ఇంకా పండగ కూడా ఇడ ఏం చేసుకోల మా వట్టి పాయసం వండుకున్నామని
హ్మ్మ్ ఇంకేంటండి మరి
ఏముంది చెప్పాలి మీరే
ఇక్కడ వర్షాలు పడుతున్నాయి మాకు మీకు లేవా వర్షాలు
ఆ రాత్రిఎం వర్షం పదిందో పొద్దున్న తెల్లారేటపాటికి
గాల్లో గాలోస్స్తుంది వర్షం పడుతుంది మాకు
ఆ గాలి చాలా బాగా విస్తుంది
నిక్లే ఉ
ఏం చేస్తున్నారు మీ అమ్మ వాళ్ళు
అమ్మ వాళ్ళు ఏం చేస్తారండి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా
టిఫిన్ చేసారా మీ అమ్మగారు మీ నాన్నగారు
నేను పండక్కి మామ్మలింటికి వచ్చాను ఇక్కడే ఉన్నాను
పిల్లలు ఏం చేస్తున్నారు మీ అన్నయ వాళ్ళ పిల్లలు
అందరుూ ఆడుకుంటున్నారు ఏముంది ఆడుకుంటున్నారు ఇప్పుడే ఒకడు బయటేకెళ్లాడు ఒకడేమో ఇంట్లో కూర్చుని
ఆ
ఉహ్మ్ ఇంకేంటమ్మా
ఇంకేముంది బిర్యానీ వండారా నిన్న పండక్కి
వండం పండక్కి మటన్ బి ర్యానీ వండం వాళ్ళందరూ ఉ నేనే వాండను
ఎలా ఉండారు చెప్పరా
ఎందుకు కనుక్కొని చేస్తారా మీరు కూడా ఆ రెసిపీ చెప్పాలా ఇప్పుడు మీరు బాగా ఉండరా మీరు బాగా నిండుతార అనుకుంటగా
ఆ ఉండి మమ్మ ఒండింది
మీ అమ్మగారు బాగున్నారా
ఆ బాగానే
మా అమ్మగారి హెల్త్ బాగుందా
ఆ పర్వాలా ఇవాల ఎల్లి చూపించు ఇప్పమంటున్నాను నేను ఇవాళ
ఈ నాన్నగారు ఎక్కడ ఉన్నారు
ఆ
మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగానే ఉన్నారు
ఉ
అ ఇంకేంటి విషయాలు ఏం చేస్తున్నారు
ఇంకేమున్నాయి చెప్పాలి మీరే ఏమఅన్న ఉంటే కొత్త విషయాలు
ఉ
ఇంకా ఉన్నాయ్ మీరు ఎక్కడుంటారు
ఒన్లే జనీపా ఇంకేంటి విషయాలు చెప్పండి
ఇంకేమున్నాయ్ చెప్పాలి మీరే అంత మామూలే వర్క్ చేస్తారా ఖాళీగా ఉంటారా ఇంట్లో
ఖలిగానే ఉంటామండి మేమి ఇంట్లో
ఉ
మీవదినా బాగుందా
ఆ బాగుంది మా వదిన్ బాగుంది మా పిల్లలు బాగున్నారు అందరు ఇక ఎక్కడికి వెళ్ళలేదు దా నిన్న పండుగ అయిపోయింది కమ్ మన్న చేసాం
ఆ మేము వెళ్ళలేదండి అదే మా అమ్మకు బాగోలేదు కదా మేము క్కడికి ఎల్లల సమ్మర్ హాలిడేస్ లో ఇంగ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు ఒక్కసారి వెళ్ళింది ఇంకోసారి ఇంకా వెళ్ళల నేను వెళ్ళమంటున్నా ఇంకెందుకు అంటుంది ఎళ్ళమంటున్న సాయంత్రం వెళ్తాను అన్న
ఉ
సమ్మర హల్ మేమా పార్క్ కి వెళ్ళామండి బీచ్ కాడ పార్క్ కి వెళ్ళాం బీచ్ కెళ్ళాం మమ్మల్లు ఇంటిగ వచ్చాం ఆ అగే ఇంకేంటి విషయాలు మీరు వెళ్లేదా పార్క్ కి ఎగ్జిబిషన్స్ కి
బీచ్కి వెళ్ళాము ఇంకా ఎగ్జిబిషన్ కి ఎక్కడికి వెళ్ళల స్కూల్ స్టార్ట్ అవ్వలేదుగా దానికి ముందు వెళ్తం
అవునా
అహు
పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళలేదా ఫంక్షన్స్ కి? ఫంక్షన్స్ కి, పెళ్లిళ్లకి యాడికి ఎక్కడికి వెళ్ళలేదా మీరు సమ్మర్ సమ్మర్ హాలిడేస్ లో?
వచ్చినాయి చాలా పెళ్ళిలు వచ్చినయి చాలా ఫంక్షన్లు వచ్చినాయి అన్ని చోట తిరిగి లాస్ట్ ఫైనల్ గా ఊరికొచ్చాం పండక్కి
గో మీకు ఆడ గాలి వీస్తుందండి?
గాలి, వాన మొత్తం వీస్తున్నాయి మాకు
మాకు ఇక్కడ గాలి చాలామ్ బాగా వీస్తుంది
మాకు ఇక్కడ బాగా విపరీతంగా చెట్టు కూడా పడిపోతున్నట్టు గాలి వస్తుంది.
అ నిన్న బీచ్ లో బాగా ఎంజాయ్ చేసారు అందరు?
ఆ బాగా హాఫ్ అన్ అవర్ లేవ
అయ్యో ఎందుకు అట్టా
ఎండ ఎండ విపరీతంగా ఉండడం వల్ల వచ్చేసామందరం
అవునా బాబాయ్ వాళ్ళు ఏం చేస్తున్నారు?
బాబాయ్ వాళ్ళు బాబాయి లేడు
ఎక్కువ లోతు ఎ ఏళ్ళనిట్లా బీచ్ లో?
ఆ ముందు ముందే
అంటే మేము వెళ్ళి మేము వారం ముందే వెళ్ళొచ్చాం బీచ్కి వెళ్ళాం మేము. అ అందుకనీ నిన్న వెళ్ళలా
ఉహు మీ బాబ ఏం చేస్తున్నాడు?
పొనుకున్నాడు గోల చేసి చేసి ఆడుకొని
ఉ
నిదురపోయాడు
ఏం కూర వండారు?
అమ్మా ఉల్లిపాయలు కోస్తుంది మామ్మ ఏం కూర వండిద్ద హలో
ఆ చెప్పండి
క్యాస
హలో
ఆ సాంబార్ చేస్తుంది మా అమ్మాయి వాళ్ళ సాంబార్ చేసి
అ
బీఫ్ ఫ్రై చేస్తుంది.
అబ్బో ఆహ్
ఏ
హమ్ మీరు తింటారా బిఫ్?
నేను తిననండి
ఉ
మా ఇంట్లో మా నాన్న మా నాన్న తింటారు.
ఆహా య అ
ఫ్రేయ్ చేస్తేనే తింటారు
ఫ్రేయ్ చేస్తెనే తింటారా
ఆ ఆ సాంబార్ వండుతుంది కదా దాంట్లో ఫ్రై బాగుంది
మ్
మ్ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రై చేస్తుంది
అవి మిక్సీలో గ్రైండ్ చేసి ఫ్రై చేయండి బాగుంటది డీప్ మిక్సీలో గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసేసి స్పైసెస్ వేసేసి ఫ్రై చేస్తే బాగుంటది
మా నాన్నకి క్రిస్పీగా బా మ్ నచ్చదు
క్రిస్పీగా కాదు స్మూత్ మెత్త మెత్తగాను బాగుంటది మిక్సీలో గ్రైండ్ చేసి వేస్తే
మ్
మీరు అలా ఫ్రై చేస్తేనంటే క్రిస్పీగా వ అది గ్రైండ్ చేసేద్ సి కుక్కర్ లో వేసి ఒక ఫైవ్ సిక్స్ విిజిల్ వచ్చిన తర్వాత తీసి ఫ్రై చేయండి అప్పుడు స్మూత్ గా బాగుంటది బీఫ్ గట్టిగా ఉంటది కదా ఇప్పుడు మీరు ఫ్రై చేస్తే ఏందంటే క్రస్పిగ ఉంటది కర్రీ
మ్
అలా చేస్తే స్మూత్గా అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటది
అ చె
ఇంకేంటండి
ఇంకేం లేదండి ఇంకేంటి విషయాలు చెప్పాలి మీరే
మట మంట సరేలేండి అయితే
హలో
ఆ హలో
సరేనండి ధన్యవాదులు బాయ్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ ఆ అ